హలో
ఆ చెప్పు
ఏం చేత్నావ్
ఏం చె ట్లే బయట్కెళ్ళి చేసి వచ్చా కాసేపు కూర్చుని కాసేపు కూర్చొని వచ్చాను ఏం సౌండ్ వత్తంది.
టీ వి సౌండ్ వత్తంది.
టీవీ దగ్గర లేను నేను లోపలికొచ్చేసాను
ఏం మరి సౌండ్లు వత్తనయ్ ఎంటో
ఏమో ఎందుకు వత్తనాయో నీకు ఇందాక బానే ఇనిపించిందా
ఏం జేత్నావ్ నువ్వు అక్కడ నాకు ఏం అర్ధం అవుతలేదు నాకు అసల
నేను లోపల ఉన్నాను ఇంట్లో
ఓయ్ ఏం చెత్నావ్
ఏం చెయట్లే పడుకున్నా
ఇప్పుడు బానే ఇనపడతంది
పడుకున్నాను మం
అన్నం తినేసావ
మ్ అయిపోయింది హ అయిపోయింది తాతయ మావ్డికాయలు తెచ్చారు మావ్డికాయలు కూడా తిన్నాం మ్
ఇంకేంటి
ఇంకేం ఉంది నువ్వే చెప్పాలి
ఇచ్చేసావ బ్యాగ్లు బానే ఉన్నాయ
ఆ..
బ్యాగ్లు
మ్ బానే ఉన్నాయ్ మీ అమ్మ వచ్చి ఆ రోజు అ ఏంటి ప్రార్థన కెళ్ళార ఇచ్చిందా గాజులు ఇచ్చిందా అ.. మ్
ఫాస్టర్ గారికిచ్చింది.
మ్
చీర పెట్టింది
ఎవరు
గాజులు ఆవిడికే ఇచ్చింది ఆమె మ్
మ్ హు గాజులు గాజులు ఇచ్చింది చీర పెట్టింద
గాజులు అమ్మిచ్చింది ఆవిడ చిర పెట్టింది
అదే అర్థమయింది
ఓ
మరి ఫోటో పెట్టలేదు మాకు
ఏమో
కాటనా లేపోతే మామోలదా
అవునవును డైలీవేరికి
ఉమ్మ్ ఇంకెంటే
ఏ
ఏమో
అ అమ్మలు తోమిదినారాకో ఎపుడో లెగిసి స్నానం చేసి వెళ్ళింది నేను పదకొండు పదకొండు ఇంటికి లేచి తనం చేసి
ఆ
క్యారేజ్ పెట్టుకుని వచ్చా
హ్మ్మ్
దోమలే బాబా మామూలుగా లేవు
అవును చిన్న చిన్న దోమలు కుటేతున్నాయి అవును మీకు ముందే ఉంటాయి దోమలు
అట్లేంలేవు
హమ్మ్
ఇంకేంటి పులుసేటి ఎపుడు చెత్త అన్నారు
ఏమో వత్తానాడ్ రాలేదు హ్మ్మ్
ఎంతనడుమరి
ఎంత చెప్పలేదు వస్తన్నాడు ఏమో
చికెన్ ఉందా మటన్ నా
ఆ
చికెన్ నా మటన్ నా
అది కాదూ ఇది కాదు ఉంకోట హ్మ్మ్ ఉమ్
ఏంలేదు ఈరోజు మధ్యాహ్నం
హ్మ్
కుళాయి ఇవ్వలేదు మధ్యాహ్నం అంటునాను
ఉహామ్ పొద్దునుతికేశవ బట్టలు ఉమ్ ఉమ్ కొంచం
య నిద్రొచేతందా
ఉహామ్
మారేయ్
ఇంకెకస్
ఏమో నిద్రొచెతునట్టు మాట్లాడుత్నవని
మ్మ్ హ్మ్ చెప్పు ఏం చేసాం వచ్చింది హ్మ్ బట్టలు అరేసి వచ్చావా బట్టలు తెర తెచ్చేసావా మ్మ్
దని లేదు కానీ ఉడుకొచ్చేతుంది కరెంట్ లేదు
కరెంట్ లేదా
ఉఓ
మ్మ్ హ్మ్ మ్మ్ తక్కువ కనకు మై మ్మ్ ఎల్లేదయితే నాఫీస్ కెళ్లింద వాళ్ళ ఫ్రెండ్స్ త వెళ్లేదా అయితేనా ఆఫీస్ కెళ్ళిందా ఉందే నేను ఫోన్ చేయ
ఏమన్న వాడుకో నన్నడుగుతాడంటే
నువ్వు ఫోన్ చేసావు కదా
నేను చేయలేదు అసలు చెప్పానా
ఆహా ఇదెందుకల చెప్పందిమల్ల సర్లే మ్మ్ ఏంటంటే మ్మ్
ఇంకెవలు దాంతనా
నువ్వే చెప్పాలి నేను చెప్పేశాను
ఏం చెప్పేసావ్
మ్మ్ మ్మ్ కొంటప్పాలె
ఆళ్లు మూడు రోజులలో చూసేత్తనారన్ రిలీజ్ వయినయన్నిను సినిమాలు
ఎవరు
చిన్నవాటిలకిలాక్క పేర్లు చెప్పాల ఇప్పుడు నీకు ఎవరు అని
ఆళ్లు అన్నావ్
మ్మ్ ఆళ్లంటే ఆళ్లంటే అర్ధం చేసుకో ఎవరో
స దేంట్లో చూత్నారు
మూవీ రూల్స్ అంట ఏదో ఒక్క సప్పందంటి
మ్మ్ హ్మ్ చెప్దామని గూగుల్లో ఉంటదా
తెల్దు అడుగు
ఆల్నడిగి చెప్పవా
నేనడగను
నేనన్నాన తెలీదు మరి
లూజు హెయిర్స్
మ్మ్
మా ఆయన చాలే కట్టకూడ చీరలు
మౌను మాట్లాడతాలేదా నువ్వే మాట్లాడతావ్ ఎక్కువ ఉ
మేము మాట్లాడేది అయిపోయింది
మాట్లాడుస్వా మా అమ్మాయి మాట్లాడాలి
ఈ సారి రికార్డులు రాసినప్పుడు నాకు కూడా చెప్పండి అక్కా నేను కూడా తెచ్చుకుంటాను
వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా వెళ్ళి సాద్మిట్ చేయాలంట సంతకాలు పెట్టీ
నువ్వు ఎలాగో చేయవు కదా ఏ పనిని నీ
నువ్వు తెగ పనిచేత్తవ్ కదా
నేను ఏదోటి చేసుకుందామని అని చూస్తాన్న ఇండ్ల కాడా నేను
చేసుకో అమ్మ నిన్ను ఎవరు కాదన్నారు
కనీసం తత్తగా నీ దగ్గరే కదా రబ్బీతావ ఏంటి
టి
తడపం గుడ అంటే మీకు దగ్గర కదా మాకు దగ్గర
ఉ మీకే బస్లుంటాయీ మీకే బస్సులు ఉంటయ్
ఏ మీకు అసలు ఉండవు బస్ కూడా ఉండదు
ఊ అయినా కాలేజ్ లో చేసేవాళ్ళకి ఇచ్చారంట అదే చదువ నోళ్ళకి తెలిసిన నోళ్ళకే ఇత్తరా
అదే అను ను తీసుకోమంటాను నేను ఏమన్నా అది కూడా ఉండాలే ఏదో ఒకటి
వాళ్ళు వాళ్ళు రాసుకుంటే కూడా డబ్బులు వస్తాయని వాళ్ళే రాసుకుంటారు
అసలు అడగాలి కదా ముందు అన్నీ చెప్పించుకోలేద
ఉహు అవునా అడుగు పో అయితే వచ్చే సంవత్సరం వత్తాండ్లే నెక్స్ట్ సంవత్సరం కడుగు అయిపోయింది ఈ సంవత్సరం
అలాగే నాకెంతకి నాకెంతకి నాకెంతకి కదా ఆహా అందుకే మరి పొద్దున్న ఎన్నింటి కాడా నుంచి పదకొండింటి దాకా పడుకున్నాను
నే నేను రాత్రి పడుకోలేదు కాబట్టి పడుకున్నాను నీకులాగా పడుకొని మళ్ళీ మ ధ్యానం పడుకొని నేనేమిని
ఆహా అదే తెలిసి చెప్తున్నారు మీ చిర్రగుట్ మీద అందరూ చెప్ న్నారు అసలు వైష్ణవేనా అస్సలు పడుకోదు మధ్యాహ్నం అసలు ఎలా అలా అలా అలా వాల్దూ సాయంత్రం ఏ పడుకుంటది మొత్తం అని చెప్తున్నారు
నువ్వు చెప్పేరా అడిగేవేమో నువ్వు అందుకే చెప్పంటారు నీకు
నువ్వైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడుకునే ఉంటావు అసలు పనిలే చేయవు అది ఉందంటే మొత్తం అన్ని పనులు అదే చేసేస్తాది అసలు పడుకనే పడుకోదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనులోనే తిరుగుతది అని చెప్పారు ఉ మళ్ళీ ఆ నేను అన్ని పనులు చేసుకుని నేను చేసుకుంటున్నా నీకులా కాదు నేను ఓ పొద్దున పదకొండింటి దాకా పన్నెండింటి దాకా